ఉ
ఏముంది మరి కాళీ ఏం చేస్తున్నావ్
కాలీ నేను కూడా
తిన్నావా
తిన్న
ఏం కూరా ఆ తిన్నా
పొద్దున్నకొబ్బరికాయ పచ్చడ వేస్కొనీ తిన్న కొబ్బరి పచ్చడి
అవునా
ఆ
ఇయ్యాల పొద్దున మాకు బోండాలు పెట్టారు మంచిగా తిన్న ఒక ఆరు ఏడుదిన్నా ఏ పోయి క్లాస్ లో కూసున్నా కథం కడుపు నొప్పి స్టార్ట్ అయింది
ఎందుకు అది లోపట పిండి కూడా తింటావా నువ్వు బోండాలది
లేదు పిండి తినను
అది తింటే కడుపు ర్లు అయితాదంట మరి
పిండి తిన్న రోజులే మంచిగా ఉన్నాయి ఇక పిండి తినకపోతే గిట్ల అయిపోయింది ఒకటేసారి
ఊ తగ్గందా మరి
ఒక మూడు పి రెండు పీరియడులు మూడు పీరియడలు వచ్చింది ఇప్పుడే పోదం అనుకున్న గాని నేను పీరియడ్ మద్య నుంచి ఇగ
ఉమ్
హాస్టల్ కొచ్చి పండ్లు తోముకున్న గానీ ఇగ మెల్లమెల్లగా తగ్గింది ఇగ
ఉమ్
అది అడగాలి ఫస్టు
అసలు నిన్న ఏమైంది తెలుసా ఒక పెద్ద ఇన్సిడెంట్ అయింది పెద్దదం అంటే మా ఇంట్లో ఇగ మా ఇంట్లో అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్ల
అవునా
అది నిన్న మా మమ్మిన్ను మా పిన్ని ఆ పిన్ని వచ్చిందిగా మా అన్న్య వాల్ళ మమ్మీ
ఆ ఆ
వాళ్ళు ఇద్దరు మా అమ్మమ్మని చూడ్డానికి వైళ్ళు పోతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పోయిళ్ళు
ఆ
చూద్దాం ఏమటే సాయంత్రం వరకు అని పోతే మా ఇంట ఉందిగా
ఆ
ఆమె అసలు మా పిన్ని వాళ్ళు పోయినప్పుడు ఏడికోపోయింది అట బయటికి వేరే ఊరు ఏంటి ఇక్కడ ఇటు సైడ్కి ఏదో బ్యాంక్ పని మీదనే ఎడుకో వచ్చిందట
ఆ
కూర కూడా ఉంటాయి ఇంట్లో అంత ముందు కాలరెడీ కూడా మా అమ్మమ్మ అయితే ఎప్పుడు తింటాంద ఏమో అసలు పది పదకొండు గంటలకి వండుతది మా అమ్మమ్మ గూడా మా అమ్మమ్మ బీపీ టాబ్లెట్ వేసుకోవాలి అయినా అటానే ఉండదు పదకొండు గంటలకి పది గంటలకి వాళ్ళే ఆమెనే వాళ్ళు ఇద్దరు ఉంటారుగా మీ మరదల్లో
ఆ
వాళ్ళిద్దరికకి దోష ఎత్తది వాళ్ళ వంకతోని వాళ్ళిద్దరికి ఎత్తది ఆమె రెండు తింటది ఉ కొండది ఆమె కా ఆకలి కాదు కదా ఇక మెల్లగా వొందుతదీ ఉమ్ అయితే బయటి పోయిందట మళ్ళా మా మమ్మీ వాళ్ళు వచ్చేటప్పుడు అమె వచ్చిందట
ఆ
అది అప్పటికే మా అమ్మమ్మ అన్నం వండిందట వాళ్ళకి ఏదో పచ్చడి ఉంటే పచ్చడి వేసుకొని తిన్నరట మీ వాళ్ళు మళ్ళీ మా అమ్మ ఫీల్ అయితుంది బాధపడుతదని తినకుంటా వైళ్ళు వచ్చి ఇంటికి వచ్చి అని అనకు బాధపడుతుందని పచ్చడి ఏసుకొని తినబుధ్ధి కాకపోయినా తిన్నారట వీళ్ళిద్దరు
ఉమ్
తిన్నారు మళ్ళా ఇగ వీళ్ళ వద్దామని బయటికి వచ్చేసరికి ఆమె వచ్చిందట అయితే పోదామని ఆడ నిలబడితే అప్పుడే ఆమెనే ఆటో దిగిందట ఓ ఆటో పోతే తొందర పోండి పోండి పోండి ఆపు ఆపు అని పొయ్యి ఆ పిందట ఆటో వీళ్ళు బోవాలని
మరి గంత ఘోరం ఏమి
అవ్ నాకైతే ఎంత ఒళ్లు మండిందో మా అమ్మమ్మకైతే ఏడుపు ఒకటే తక్కువ ఇగ ఇగ పోయిందంట ఇగ మోమిగ అప్పటికే ఆ ఆటో ఆపి పోండి తొందరగా పోండి మళ్ళా ఆటోలు రావు పోండి పోండి అంటాందట
వామ్మో
ఆ అయితే ఇగ మా మమ్మీకి అప్పటికే మా మమ్మీ మేం ఉండలేం మందులు ఇయ్యలే అని మా మమ్మీకి వోళ్ళు మండుతాం పోదాం దా పోదాం దా అని మా పిన్ని ని అంటాందట ఇగ వొచ్చిల్లు ఆటో ఎక్కి వొచ్చిల్లు
మరీ గంత ఘోరంగా ఎప్పుడొచ్చినావ్ అని పలకరించుడు కూడా కాదు
ఆహా ఆ అయితే కనీసం చాయ్ అన్నా పెడతా అంటలేదట మీ అత్తమ్మ ఉందిగా ఆమె
ఆ ఆ
మా వదిననా మొ మామయ్య వాళ్ళ కూతురు ఆమె కూడా వచ్చిందట పాల బాటిలు తీసుకొని వాళ్ళింటికి పోతాదట గానీ ఎప్పుడొచ్చిల్లని అడగట్లేదట పాలు పాలు తాగుతారా ఏదో ఛాయ్ తగనా చాయ్ పెడతారా అని కూడా అడగట్లేద
ఎవ్వల సోకు ఆళ్ళకే సరిపోతయి అని
ఆ బాటిల్ పట్టుకొని పాల బాటిళ్లు పట్టుకోని వాళ్ళు ఇంటికి పోతా ఉందట తిప్పుకుంటా తిప్పకుంటా ఈడ పో ఈడ వచ్చింది గా మా మమ్మీకి అప్పుడికే పిచ్చిలే తాని మామ్ పిన్నీ ఏమో తిడతాంది దానితోని మనకు సమ్మందం ఏంది మన అమ్మని చూడ్డానికి పోయినాము మన అమ్మని చూసి చ్చినం అని అనుకోవాలి దాన్ని మనం బట్ ట్టిచ్చుకోవద్దు అసలు ఫస్టు అది అని మా పిన్ని మా మమ్మీని అంటాంది మా మమ్మీకి ఏమో నచ్చుతలేదు ఉమ్ అయితే ఇగ మా
మరీ గంత ఘోరంగా ఉంటారా అండి మనుషులు
ఊ మా మమ్మీ వచ్చిల్లిగ మా మమ్మిను మా పిన్ని వాళ్ళ చ్చిల్లు బాధపడుకుంటానే మా మామయ్య రాలే నిన్న డ్యూటీకి పొయ్యి రాలేదట అయితే ఇగ మా అమ్మమ్మకి బాధ అనిపిచ్చి అసలు నైట్ కూడా అన్నం కూడా తినలేదట
గంత ఘోరంగా చేసినంక ఎట్లా అనిపిస్తది అసలు తనుడు గాదు పలకరించలే పలకరించట్లేదు ఏం లేదు డైయెట్
అదే మా అమ్మని కూడా నైట్ అన్నం తినకపోతే తినమని కూడా అడగట్లేదట మా అమ్మమ్మ వండుకుంటే ఖతం లైట్ బంద్ చేసిందట మా అమ్మమ్మ రోజూ సీరియల్ చూత్తది ఆ ఆ సీరియల్ పెట్టకుండా ఏదో పెట్టి ప్రోగ్రామ్ పెట్టి మంచం ఏసుకొని పండుకొని చూత్తాందట మా అమ్మమ్మకి ఇగ నచ్చలే సవుడేకొచ్చి వండుకుంటే లైట్ బంద్ చేసిందట తినమని కూడా అడగలేదట పొద్దున మా మామయ్య రావంగనే ఇగ మా అమ్మమ్మకి ఘోరంగా ఏడు ఎందుకు ఏడుత్తాంది ఎందుకు ఏడుత్తాంది అని మా మామయ్య భయపడుతాండు అట
గంత ఘోరంగా ఉంటే ఏడుపు కాకుంటే ఇంకేం వస్తది
ఆ ఎందుకు ఏడుత్తన్నావ్ ఎందుకు ఏడుత నా బాధ అనిపిత్తుంది నేను ఏడుత్తానా అని మా పి మా అమ్మమ్మ అంటుందట చెప్పర్లేదట మా అమ్మమ్మ ఎందుకు తినలేదు అది ఇద్ తినలేదు అనేటంటే ఏమో మరి తినకుండా అట్ న్ పండుకున్నది అని అంటుందట మా ఆంటి ఎందుకు తినలేదంటే తిన బద్దిగాలే అని మా అమ్మమ్మ అన్నదట ఇగ మ పి ఆ గోరంగ ఏడిసిందాట మా అమ్మమ్మ నయితె ఇగ మా మామయ్యాకు భయమై ఏమ్మటే మా పిన్ని వాళ్ళకు ఫోన్ చేసిండు మళ్ళ ఏడుతాంది ఎందుకో చెప్ప ట్లేదు ఎందుకు ఎడతాంది అని మీరన్న అడగండి అంటే ఇగ మా పిన్ని వాళ్ళు ఏ మ్మటే పంపిచ్చిళ్ళు మా అన్నయ్యని బైక్ తీస్ కొని పంపించి తీసుకురాపోరా అని పంపిస్తే వచ్చిందిగా స్నానం చేసి ఇయ్యలా ఎందుకు ఏడిసినవే అంటే ఇవన్నీ చెప్తాంది ఇగ కొద్ధిసేపటి దాకా ఏడిపో చ్చింది బాధ అనిపించింది ఏడిచినా అది ఇదని చెప్పింది కొద్దిసేపటి దాకా చెప్పట్లేదు
చెప్పద్ చెప్పద్
కళ్ళ నిండా నీళ్ళొచ్చినయ్ ఇగ చెప్తాంది అప్పుడు ఇట్లా చేసిర్రు ట్ల చేసిర్రని మళ్ళా మా మామయ్యకి డౌట్ వచ్చి నువ్వు ఏమన్నా అన్నవానే అని అడిగిండట మా ఆంటిని నేనేం అనలేదయ్యా నేను ఎవ్వరిని ఏం అనలేదు అని వేటాకారంగా అంటందట
ఆమె చెప్పేదే నా ఫస్ట్
మ్ మళ్ళ ఏంటిది మా మమ్మీ వాళ్ళకి గిట్లా చాయ్ గిట్లా పోయ్యాలి కదా వాళ్ళు పోంగనే ఆటో ఎక్కి పోంగనే పాల ప్యాకిట్లు తెచ్చుకొని రెండు బిస్కెట్ ప్యాకిీట్లు తెచ్చుకొని మీ వాళ్ళ పిల్లగళ్ళకున్ను ఇమే తింటాలటిగా చయిపోసుకొని తీసుకొచ్చి చాయ్ ఇతందట మా అమ్మమ్మ తాగను కూడా తాగలేదట
ఇంకా తాగుతద
మా పిన్ని వాళ్ళకి ఇంకా ఇంకా కోపం వచ్చింది మీ అత్తమ్మ కూడా మరి రాక్షన్ చేస్తాంది
ఆమె గురించి తెలిసింది గ ఎంత ఓవరాక్షన్ ఉంటదో
చి మ్ కనీసం వాళ్ళ మమ్మట్లే కదా
చ్చు కూడా లేదానే
అందుకే నాకు వాళ్ళ ఫ్యామిలీల ఎవ్వరు నచ్చరు మా మామయ్య కూడ నచ్చరు ఒక మా ఆమె వుందిగా చిన్నామె
ఆ ఆ ఆ
వాళ్ళా చిన్న కుతురే ఎంద్ అమె ఎన్ని పనులు చేసినా కూడా ఆమె మంచిదే అంటే ఇట్లా ఆమెకు ఆ ఆ ఈమెకు తెలుసు ఎట్లా ఎవరు ఆ ఎట్లా వాల్యూ ఇయ్యాలే అన్ని తెలుసు ఆమెకి ఆమె క్యారెక్టర్ మంచిది కాదు కాబ చ్చు కానీ నన్ను కూడా మొన్న కూడా రమ్మన్నది కాని నాకు బ తెలుసు ఆ తెల్సు ప్రతి ఒక్కరితోను మాట్లాడుతది మళ్ళా మ్ మా పిన్ని వాళ్ళతోని కూడా గొడవయిందనుకో గొడవ అయినా కొన్ని రోజులె ఫీల్ అయితది ఘోరంగా ఫీల్ అయితది కానీ మళ్ళా మాట్లాడుతది తెలుసు వాళ్ళ ఆమెకి చిన్నప్పటి నుంచి వాళ్ళతోనే ఉండే కదా నేనా మాట్లడుతది మ్ వాళ్లది అట్లా కాదమ్మా
వాళ్ళకి దండేసి దాండం పెట్టాలి అస
మా మామయ్య నేమో తెలుసు ఆయనకి ఏదో ఒకటి అయితు ఉంటేనే అట్లా బాధపడతా అని తెలుసు కానీ అంత గ ట్టిగా నిలదీసి అడిగే అంత లేదు ఆయనకు అసలు
ఆయన ఒక్కడు పాపం
ఏంది ఒక్కడు ఆయన అనుకుంటే ఆయన తెచ్చి పెట్టేది కాబట్టి ఆయన ఎన్నైనా అనొచ్చ
అనుకుంటే అయితది కాపోతే ఇగ ఆ తలు కోసం ఆమె పెట్టి ఇగ జిత్తది కదా
అమె రూపాయి పనిచేయదు ఆమెదేమో రుబాబు అర్థం కాదు నాకు నాకైతే కోపం వత్తు నాకందుకే ఉమ్మ్ మా మామయ్యకి ఓపికా ఓపికా ఓపికా ఉమ్మ్ ఇట్లనే ఉంటే ఇట్లనే ఏదో మా అమ్మమ్మకి ఏడుపొచ్చింది ఇగో ఏమ్మటే తీసుకురమ్మంటే తీసుకొచ్చిండు మా అన్నయ్య కొన్ని రోజులు వాళ్ళ ఇంటికాడ ఉన్న తర్వాత కొన్ని రోజులు మా ఇంటికొత్తది
ఇగంతే నీ దగ్గర నుంచి మా అవ్వని మంచిగా చూసుకొ
ఉమ్మ్ మా ఇంటికొచ్చిన తర్వాతకి ఇగ నేను హాస్పిటల్ పోతాగా ఇంగ పిన్ని వాళ్ళ ఇంటికి
ఆ
అప్పుడు ఆ పిన్ని వాళ్ళ ఇంటికి తీసుకుపోతే ఇగ ఆడుంటది
ఉమ్మ్
ఆ పిన్ని వాళ్ళ ఇంటికి ఎప్పుడో వత్తా అని చెప్పింది అస్సలేర్ పోలేదు వత్తా వత్తా అని చె ప్పింది పోర్లేదు ఇగ అప్పుడు హాస్పిటల్‌కి పోయినప్పుడు ఆడ తోలి ఇటోత్తే అయిపోతది కొన్ని రోజులు ఉన్న తర్వాతకి మళ్ళీ ఇంటికి పోవచ్చు
ఆమ్
ఉమ్మ్ అట్లా చేసిల్లటా నిన్న నేను ఎమ్మటే మా పిన్ని వాళ్ళు ఇంటికి పోయినం మా డాడీ ఓం ఆగు ఒక్క నిమిషము నేను తర్వాత ఫోన్ చేత్త
ఆ బాయ్
ఆ బాయ్